అ
ఏం చేస్తాలు
ఏం లేదు కాళీయే నువ్వేం చేస్తున్నావ్
తిన్నావా
ఇప్పుడే తిన్నా మీరు తిన్నారా
తిన్న ఇప్పుడే మధ్యాహ్నం ఎందుకు ఇంత లేట్ తిన్నావు
పొద్దుగాలా టిఫిన్ చేసినా పండుకున్న ఇంతకముందు లేసినక తిను
ఉహు
ఇంకా చెప్పండి
చూసినవా ఫొటోస్ నిన్న
ఎవరియ్యి
నాయి ఎందుకు
అవి సేమ్ ఏ ఐ ఎడిటింగ్ చేసినట్టే ఉన్నాయి
ఏ ఐ తోటే ఎడిట్ చేసిన మరి
మరట్లనే ఉన్నాయి ఎందుకు నచ్చితాయి ఫోటోస్
నార్మల్ ఫోటోస్ నిన్న ఫుల్ ఎండ లో దిగినం ఫోన్ హీట్ అయి కొంచెం బ్లర్ బ్లర్ వచ్చినాయి
ఇయళ ఒక ఫోటో పంపిన చూసిల్లా
ఏమ్ ఇన్స్టాలోనా ఇన్స్టాలోనే కదా
ఆ ఆ ఫోటో ఎంత బాగుంది
అబ్బో
ఎవరో గానీ బాగున్నారు
మనం నచ్చే కళతో చూస్తే ఎట్లయినా నచ్చుతారు
నచ్చలే ఉట్టిగా మామూలుగా చూసిన నాచిల్లు
అబ్బో
అబ్బో కాదు రియల్ గా
సరే
ఆ అ ఒక్కండి ఇప్పుడు భజనాలు అక్కండి అయితే బాగుండు
అది ఒరిజినల్ అనే అనుకుంటున్నా నేను ఫేక్ అకౌంట్ అయితే అంత మంది ఫాలోవర్స్ ఎందుకు ఉంటారు
చి ఎప్పుడు పెట్టనోన్ని బ్రో అని పెట్టిన ఇంకాగు నాకు అంతమంది కనిపిస్తలే
బ్రో అనేది బ్రదర్ వల్ల బ్రో కా బ్రో అంటే జస్ట్ ఒక వైబ్ ఉంటది దాంట్లో
అది నేను గూగుల్ లో సర్చ్ చేసినా అది ఫేక్ అకౌంట్ అని వచ్చింది దాని తర్వాతనే పెట్టినా
గూగుల్కి ఎట్ల తెలుస్తాది రియల్ అకౌంట్ ఫేక్ అకౌంట్ ఓ కొంచెం లాజిక్ తోటి ఆలోచించు అక్కడ డీపి లో అదే ఫేస్ ఉంది స్టోరీ లో కూడా అదే ఫేస్ ఉంది అది ఫేక్ అకౌంట్ ఎట్లా అవుతది
అంటే పిక్స్ వెళ్ళినయి నేను కూడా చూసనలా
ఎల్ల
గూగుల్ల
ఇట్లో రెండు మూడు ఫొటోసా
హూ ఈ ఫోటో దొరకలే గాని, ఆ రోజు చూసినప్పుడు నాలుగైదు అకౌంట్లు ఉండే. కొంతమంది పెడతరు మంచిగా ఉంది అని
హ్మ్ హు
ఏమో చూదాం రాసి పెట్టింటే కూడ్ రావొచ్చు లేవ్
చూడు మళ్ళ ఒకవేళ మెసేజ్ వస్తే
మొఖానికి రాద్ అట్లా
నీ ఫేస్
అదే చెప్పా
ఈ ఫెస్ట్ వచ్చింది కదా మరి అక్కడ అదేంటి ఫలో ఫలో ఫలో
ఇప్పుడు అనీ లైట్ తీసుకున్నాన్ నేను హండ్రెడ్ పర్సెట్ అది బాయ్ అనుకుంటున్న వన్ పర్ చి నైటీ నైన్ పర్సెంట్ బాయ్ ఉంటది, వన్ పర్సెంట్ గర్ల్ ది అనుకుంటాన్న.
నాకైతే నైన్టీ నైన్ పర్సంట్ గర్ల్ అనే అనిపిస్తుంది
ఇంగ మళ్ళీ టెస్ట్ ఏపినావ్ నువ్
నేన ఎట్లా టెస్ట్ చేయాలి
ఫాలో కొట్నావా
లేదు
మరి ఎట్లా టెస్ టెస్ట్ చేయాలే, ఫ్రెండ్ అడిగినప్పుడు మా బెస్. ఫ్రెండ్ ఉన్నా మంచుగా ఉండొచ్చు చె చెడు చేసేది
మరి ఆమెనే అడుగు నన్నెందుకు అడిగినావ్ వాస్తేఫెల్లో
నేను చెప్పిన పనులు చేయది
ఎవరు
మా బెస్ట్ ఫ్రెండ్
ఓహో అన్ అంటే నేను చేస్తా అని నాకు పెట్టినావ ఓకే మరి
ట్లే జస్ట్ చూస్తే ఏమనా చెప్తారని వెట్నా
నేను ఫాలో కొట్టి చూస్తా ఆగు
హు ఆ మరి మీకు అకౌంట్ ఎందుకు పంపిన అనుకున్నారు మీరు, చూసి ఏం చెతాం అనుకున్నరు.
నేను ఫాలో కొట్టాలా వద్దా నాకు అది రియల్ అకౌంట్ అని అర్థమైంది, ఇంగ టెస్ట్ చేయడం ఎందుకు అని నేన్ లైట్ తీస్.
అంటే మీ ఫేక్ అకౌంట్ తోటి కొట్టిళ్ళు మీ వర్జినల్ అకౌంట్ తోడ్గొట్టకా
నాక్ ఫేక్ అకౌంట్ ఎక్కడ ఉంది
ఏమో క్రియేట్ చేసుకొన్ కొట్టు
ఆ ఇంక క్రియేట్ చేస్తా దానికోసం
హ్మ్
నా మెయిన్ అకౌంట్ లోకి ఎల్లి ఫాలో కొట్టి చూస్తా ఇవాళ్ళ
హా టెస్ట్ చేయాలి ఎవళకి చెప్పకండి నేన్ చెప్పిన
సరే నిన్న విష్ చేస్తాఅన్నావ్ చేసినావా
అది బర్త్డే కానట్ ఉందిగా సాంగ్ ఉన్నటు ఉన్న దిగా ఉట్టి సాంగ్ పెట్టిరు
బర్త్డేనే నా దానికిలో పెద్ద లిస్టే వచ్చింది
లిస్ట్ వచ్చిందా
ఆ
ఇవెంతామంది పెట్టిరు
పెట్టి ఎంతమంది అంటే నేను కావన్ట్ చేయ్యాలేదు నేనైతే క్లియర్ గా ఒక ఫైవ్ టు టెన్ చూసినా
మీకు ఎంత మంది ఇవ్వలు అళ్ళు ఇవ్వాలంటారు చే
తన దాంట్లో తను రిమెన్షన్ చేసుకుంది
ఆహా తన అకాౌట్ నా ఇన్స్టాగ్రామ్ ఉందా
ఉందిగాద నా దగ్గర
నాకు తెలియదు గదా అది షేర్ చేయ్యాలి గదా ఫస్ట్ మీరు
అయ్యే నీ దగ్గర ఎదన్నా పాస్వర్డ్ ఉంది గదా చూడాల్సింది గదా
అట్లా ట్రై చేయ్య అలా ఎవరన్న అళ్ళకి
ఆ ఇప్పుడు నేను పంపిస్తే చూస్తావ గాని డైరెక్ట్ గా చూడడానికి ప్రాబ్లమా
ఇగా నేను ఉటిగా జోక్ కోసం చేస్తా చేస్తా గాని ఏంట అనుకుంటారు టైమ్ పాస్కి జోకు
సరే బట్ స్టోరి చూడడంలో ఏముంది నార్మల్గా
ఏ ఎందుకు నాకు అట్లా
అబ్బో
పటిచ్చుకోం
ఉహు హమ్
ఇంకా అలా బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను చూడా
నాకు అంతా నచ్చదు నేను అవార్డ్ చేస్తా ఎక్కువ జెస్ట్ మా పెద్దవదినని ఆట పట్టేయడానికి అలా చేసినం టైం పాస్ కి మా బావ ఇంకా నేను
ఉహు
టైమ్ పాస్ కాదంతా అప్పడి మందము జోక్ కోసం చేసినమ్ మేము వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గూడా చూసినాం
అవునా
ఉ
నువ్వు మెసేజ్ గూడా చేసినావ్ గదా
ఎప్పుడు
ఏ నువ్వు మెసేజ్ చేసినవ్ నాకు చూపించినవ్ గూడా
నేను మెసెజా
అవును
ఎ ఎవల్క్ పేట్ట మెసేజ్ పేట్ట నాకు భయం
లేదు నువ్వు ఏదో మెసేజ్ పెట్టినావ్ చూపించినవు ఆమె ఏదో ఇంత స్క్రిప్ట్ పెట్టింది అది అది చూపిచ్చినవో చెప్పినవో గుర్తులేదు బట్ నువ్ బెట్టిందైతే చూపిచ్చినవ్
ఓ షెట్ మీరు ఆల్లనంటాల్లా
నువ్ ఇంకెవరినంటున్నవ్
చీ ఓ షెట్ షెట్ షెట్ షెట్ షెట్ షెట్టూ
నువ్ ఇంకెవరినంటున్నవ్ చెప్పు
నేను గుడియా అనుకుంటానా
ఆయనెవరు ఏ చ్చి కాదు
చ్చి నాకు నిన్న క్లారిటీల చెప్పరు నేను చూషెటోడ్ని
నా ఇందాక అందుకే నా బాయ్ ఫ్ ఫ్రెండ్ ఉన్నడన్నవ్ నేను పెళ్లి గురించి అ పెళ్లి అనట్లేవెంటి అని జూస్తున్నా
చీ ఏంగాదు లైట్ చీ నువ్ క్లారిటీగ చెప్పాలె
చి ఆ గుడియా గురించి మీరట్లా చేస్తున్నారని నాకు నిజంగా తెలీదు ఆ వీడియో మళ్ళ చేసేటప్పుడు జస్ట్ ల చూసిన కనీ ఆ టాపిక్ అని నేననుకోలేదు
నేను అదే అనుకున్నా నాకిప్పుడు గూడ అదే జరిగింది
అయ్యో
చ్చి
ఆమెది పెడితే మనా మా చిన్నక్కనే పెట్టాలి ఇంకెవరు పెడతరు ఆ అమ్మాయి అకౌంట్ నా దగ్గర లేదు
అంటన్నా గదా ఆయ్మా అకౌంట్ ఉందా అని ఈమె అకౌంట్ నాకు తెలవదా
అయ్యో
మై సేకండ్ వన్ సైడ్ గానా చి
సెకండ్ వన్ సైడా ఫస్ట్ వన్ సైడ్ ఐ థింక్
చి సారీ వ ఫస్ట్ వన్ సైడే
ఉమ్ హ్
హలో
ఉమ్ హ్
ఉ హు ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్
ఓహో
ఆ
మీ స్కూల్ ఏనా
ఊ మేం పర్సనల్ చెప్పం అది నీ పర్సనల్
ఏంటి ఇంత మాట్లాడుతున్న తర్వాతనా
ఇ సెకండ్ది చెప్పాలనుకోలే గనీ కొంచెం బాధలో చెప్పేసా
ఆహా
ఆ రోజు బాగా బాధపడ్డా ఫస్ట్ అప్పుడు బాధపడలే ఇప్పడు కానీ
బాధ ఉన్నది కానీ అంత ఎక్స్పెస్ చేయలే సెకండ్ ఎక్స్పెస్ చేస్త అందరితో
ఆ హా సరే నాకు కాల్ వస్తుంది తర్వాత చేస్తా
ఓకే ఓకే బాయ్
బాయ్